హలో అద హలో హలో
ఏం చేస్తున్నావ్
నేనా ఇప్పుడే నిదర్లేస
తోమ్మిదైది ఇప్పుడ నిద్రలేసేది
ఆ ఇప్పుడే నిద్ర లేషూండి
డ్యూటీ కి పోవా
ఆ
డ్యూటీకి
డ్యూటీ మద్యన్నం
మధ్యనం డ్యూటీనా నిన్న
నిన్న మధ్యాహ్నం
మొన్న మొన్నేం డ్యూటి
మ్
మొన్న ఏం డ్యూటీ
డే షిఫ్ట్
మ్ హు టిఫిన్ చేసినావా
చేయలే నువ్వేగా చేసి పెట్టేది
నిన్ లేదు గా
నేన్ యాడికిపోయినం
ఊరు వచ్చాగా
ఏ ఊరు వచ్చావ్
మా ఊరు
ఎప్పుడు పోయినవ్ పొద్దున్నే లేచిపోయినవా
రాత్రే వచ్చా నువ్వెప్పుడో పది గంటలకు వత్తివి డ్యూటీకి పోయి
ఉన్న ఇంట్లోనే
యాడ యాడ రాత్రే వచ్చా కావాలంటే మీ అమ్మని అడుగు
అవునా
చూడలేదా నువ్వు నేనున్నానో లేదో లేచి నిద్ర
చూలే
హ రాత్రి మా అన్నోళ్ల ఇంటికి పోయిన అనుకున్నావా
మ్మ్
మా అన్నోళ్ళ ఇంటికి ఎందుకు పోయినా ఊరొచ్చా ఏంది ఆ చైనోడు ఏంది గమ్మునున్నాడు
పోన్ చేయయిచ్చగా
మెసేజ్ పెట్టా నిన్న
హమ్
అయిందా సార్ అన్ని
మ్
అయిందా సార్ చెయన అని మెసేజ్ పెట్టా రిప్లై ఏమీ ఇవ్వలేదు
ఫోన్ చేద్దాంలే
ఫోన్ చేసి కనుక్కుంటే ఒకసారే చైన్ తీసుకొని వస్తా
మ్
ఆ
ఆ
ఏ సంగతి
ఐ
నేనా నేను ఇప్పుడే గారెలు ఏతున్న
నాకు
రా తిందువ్ చార్జీ పెట్టుకొని
మ్
చార్జీ పెట్టుకొని మా ఊరు రా తిందువ్ ఎటవా మీ అమ్మ ఏం చేసింది
మ్
మీ అమ్మ ఏం చేసింది
ఏం వద్దులే
మ్ మీర్ చూడలేదా ఏం టిఫిన్ చేసిందో చూడలేదా తినలేదా మరి తింటే కదమే తెలిసేది ఇప్పుడు తొమ్మిది గంటలకలేసేది ఎవరేనా
మ్
పొద్దున్నెలయాల తెలిదా మ్ ఏమైంది అయితే పి ఎప్పు హలో
ఉమ్
పి ఎఫ్ ఎమయింది
మెదో ఒకటి అయింది గా మీ అన్న ఎందుకు ల్యాప్ ల్యాప్టాప్ తీసుకుపోయిండి వచ్చి
బుడ్డమ్మాయి ఫోటోలు కాఫీ ఫేస్ట్ చేయాలి మెమోరీకి ఎక్కించుకోవాలంట
మ్ అలానేన్న పిఎప్పు గట్ జోడమన్నా
చూస్తారా అన్నాడు నేను విలైతేరమ్మనడు
మ్
నువ్వులే నిద్ర లేస్తే
ఉమ్
నా దగ్గరికి పంపి ఇ పో చెప్పు ఫోన్ చేసి రమ్మని
మ్
ఆ పియప్ప ఏదో ప్రాబ్లం అవుతుంది అను సంట కదా సుత్తను అను
స
మ్ పోయి ఇంట్లో నీళ్ళు లేవంట నమ్మ జెప్ప నమ్మది జెప్పంది నీల్లు లేవంటా
మన్నాయి గాదా దేచ్చింది
అయిపోయిను
ఏం తాగుతున్నారా దొలిత్స్తున్నారా కింద
నేను వచ్చేటప్పుడే రెండు బాటిలు అంతే పోయి డబ్బాలు రెండు డబ్బాలు తీసుకొని పోయి ఏ నీళ్ళు తీసుకున్నావా అని అడివైపుయాఫ్ ఏదో చూసుకొని నీళ్ళు తీసుకొని రా టిఫిన్ చేసనా పో దావాతే పోయి వచ్చు నాంకా టిఫిన్ జెయి
మ్ ఏమేం చేసినావు శక్తిలు వడల్లోకి ఏమేమి చట్నీలు చేసిన్
నేనా
ఉమ్
ఏం జయలా నింగ సాబారు ఉంది
ఆ ఉల్పాయ కారంం చె్య వస్తున్నా నేను
నుప్పుడు మా ఊరు అత్తవా
ఉమ్
నిన్నటి కారంము నిన్న చట్ నిన్నటి చట్నీ ఉంది
అ పోద్దాయి
చబారు ఉంది
ఆ
ఉమ్ వీటి కోసం అన్నించ వస్తావయ్యా పిల్లవాడివి
మత్తా
ఉమ్ అవు సరే అమ్ల అది యా మరి మ్ పడుకోద్దు లోపల హలో
మ్
ఏన్ మరి
మ్ ఎం చేతున్నావ్
ఏ చేయలే
నేను ఇంతసేపు మాట్లాడలేను
చేప్పగా కాదు
మ్ అయిపోాలే ఇంగ ఇంగ ఆయిపోలే
అ లో హలో హలో
చెప్పు
ఏంది మొన్న కంపెనికి పోకుండా సెలవు పెట్టినావంట
న్ ఎప్పుడోస్తున్నావ్ ఇంటికి
త్రి
మ్ నరుకుతా
మ్ ఉండలేవు నికి వారంలో రెండు రోజులు సేలవా
ఎందుకు
రెండు వేలు కట్ ఆహా ఆ హలో హలో రెన్ రెండు రోజులు సేలవా
ఎందుకు ఎందుకు ఎందుకు రెండు రోజులు పేరు సెలవు
మొన్న పెట్నవు
మ్
మళ్ళీ అటు మొన్న ఒకసారి నైట్ షిఫ్ట్ అయితే పాకుండా నిద్ర పోయినవు బాగాలేక ఆ రెండు సెలవులు డబ్బులు కట్ అవ్వటం లే చెప్పు
సఓ మాట్లాడ మూడు నిమిషాలు అగు మరి ఇగ
హలో ఏందీ ఏం చేతన్నావ్ ఏం చేతన్నావ్
నిద్ర పోతున్న
నిదుర పోతున్నవా
ఉమ్
తొమ్మిది అవత పదైవతుంది టైము ఈ టైంలో లో నిద్రపో పోయే వాళ్ళు ఎవరన్న ఉంటరా సిగ్గు లేదు నీకు కొంచెం అన్న ఆ చిన్న పిల్లలు లేస్తరు నిదర లేచి పని జేస్కోని చిక్కగ బ్రెష్ చేసుకోని తిని నిదర బోతున్నంట నిదుర బోతున్న
ఉల్లిపాయ కారం చేయ్ బయలు దేరుతున్న, ఉల్లికాయ కారం చేయ్ బయలు దేరుతున్న
ఉల్లిపాయ కారమా
ఉమ్
మా ఇంట్లో రోట్ లేదు
ఊమ్ పక్కింట్లో పోయి దంచు
ఉమ్
పక్కింట్లో పోయి దంచు ఐతే రోట్లో
పక్కింట్లోనా
ఉమ్
మిక్సీ కేత్త
ఉహు రోట్లో దంచు
మిక్సీ కేత్త లేమ్మా
రోట్లో దంచు అమ్మా
ఉమ్
రోట్లో దంచు ఆ
ఉల్లిపాయలు లేవ్ మా ఇంట్లో
ఊమ్
ఉల్లిపాయలు లేవు మా ఇంట్లో
ఉన్నయి
ఊమ్ లేవు
ఉన్నయ్
నిజంగా
ఊమ్ మొన్నెగ తెచ్చింది
నాలుగే ఉన్నయి
ఊమ్ మూడున్నర కేేజీ కాదు ఎంగినవా
ఊ ఉమ్
సంపుతా
నిజంగ
ఊమ్ అంత సీన్ లేదు
జలుబు, దగ్గు, జ్వరము అన్నీ వచ్చినయ
లేను
ఆ అయిపో వచ్చి ఇంగ ఒక నంగా ఐపోయింది ఇగ ఆ సీరియల్ అయిపోయింది కొత్త సీరియల్ పెట్టా
ఎప్పుడు విట్
మొన్న
ఆరు నెలలు రావాలి మల్ల ఆరు నెలలు వస్తది మనకేమో మూడు నెలలు కూడా రాద్
ఆరు నెళ్ళు వండుకోకుండా ఉంటే వస్తది కదా మరి
మీ అన్నోళ్ళకి ఎట్లా వస్తోంది వండుకుంటా ఆరు నెల్లు
అతే మూడు నెలలే వచ్చేది
మనకెన్నేళ్లు వచ్చింది
మనకు మూడు నేెళ్లు వచ్చింది
ఏడొచ్చింది మూడు నేెళ్లు
మార్చి ఇరవై మూడు తీసుకున్నాం సిలిండర్
మ్
ఆ ఇప్పుడు ఎన్ని
ఎన్ని
లెక్క పెట్టుకో
లెక్కపెట్టు
మార్చి ఇరవై మూడు నుంచి ఇప్పుడు మూడు నేెళ్లు అయిల
ఏడయింది నెలేగా
నెల కాదు నెల లెక్కలు రావా
రావు
మార్చ్ ఇరవై మూడు మే ఇరవై మూడు క నెల ఏప్రిల్ ఇరవై మూడు వస్తే నెల ఏప్రిల్ వచ్చి మే ఇరవై మూడుకి ఒక రెండు నెలలు ఇప్పుడు మన జూన్ ఇరవై మూడుకి మూడుెలలు కంప్లీట్ అయ్యి ఇంకా నాలుగు రోజులు ఐదు రోజులు జరిగింది
మ్ ఇంకా ఎక్కువ రావాలా
ఇంక రావాలి
హ ఐదునేెళ్లు ఆరునేెళ్లు రావాల
అయితే మరి ఇంకా ఏం చేయకుడాంటే టిఫిన్లు కూరలు పాలుగాబెట్టుకోవడం టీలు గరెలు ఇట్లాంటివి ఏమన్నా స స్పెషల్స్ చే చేసుకోకుండా ఉంటే వస్తాయి
పాలైన టీ అయినా ఇచ్చినవా లేపి
సరే ఉంటాలే మళ్ళీ చేస్త
హ